హలో
హలో ఆ వినిపిస్తుంది రా
ఆ బాగున్నారా
ఆ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
మిము బాగున్నాము తిన్నారా మధ్యాహ్నం
ఆ ఆఫ్టర్నూన్ తిన్నాను అయిపోయింది
ఇప్పుడు స్నాక్స్
స్నాక్స్ తినే అలవాటు లేదు బట్ కాఫీ ప్రిపర్ చేసుకొని తాగాలి
ఓ కాఫీ లవరా మీరు
ఉహు బ్లాక్ కాఫీ ఒకటే తాగుతా వితౌట్ మిల్క్
అవునా చేదుగా ఉంటుంది కదా
కానీ బాగుంటది అది హెల్త్ కి మంచిది
ఆ హెల్త్ కు మంచిది అవి ఇప్పుడు అర్థం కావులె తర్వాత మాకు అర్థమయితయి ఇప్పుడు
హ్ అలా ఏం కాదు అలవాటు చేసుకుంటే మీకు కూడా ఇప్పుడు అలవాటు అయ్యిద్ది
ఆ అంటే ఇప్పుడు గ్రీన్ టీ బ్లాక్ టీ అవన్నీ కొంచెం చేదుగా ఉంటాయి కదా
అంటే వాటి అన్నిటి గురించి నాకు తెలీదు ఫస్ట్ లో నాకు కాఫీ కూడా అలవాట్లేదు జస్ట్ ఒక టూ వీక్స్ నుంచి అలవాటు చేసుకున్న అంతే
ఆ కానీ దానికి ఒకసారి అలవాటు చేసుకున్నాం అంటే మానేయడం చాలా కష్టం
కు
అవునా
హ
మేమైతే టీ కాఫీ అసలు అంత ఇది ఎంత అయినా తాగము మా ఫ్రెండ్స్ అయితే
మీరు
మా ఫ్రెండ్స్ అయితే మధ్యాహ్నం ట్వల్వ్ అయినా తాగుతారు ఆ అదే అక్క ఒకసారి అలవాటు అయింది అనుకో తలనొస్తున్న కాఫీయే ఫీవర్ వస్తున్నా కా అన్నిటికి ఇంక అదే
వాళ్ళు అదే చేస్తారు అదేంటో అర్థం కాదు నాకు ఏమన్నాన్నాలన్నా గాని వాళ్ళననలేము
ఆ వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది అది మానేయడం కష్టం కష్టం ఒకసారి అలవాటు అయితే చాలా కష్టం ఆ సమ్మర్ లో కూడా అసలు ఎట్లా తాగుతారు అంత వేడిగా ఉంటది ఆఫ్టర్నూన్ అయినా తాగుతారు మా ఫ్రెండ్స్ అయితే అబ్బాయిలు అసలు
బాబొయి కష్టం అమ్మా అలాగా
నిజంకా ఆఫ్టర్నూన్ అన్నా మళ్ళీ మిడ్ నైట్ ఎప్పుడంటే అప్పుడు టైమింగే ఉండదు వాళ్ళకి
నేను టూ వీక్స్ నుంచి నుంచి కాఫీ తాగుతున్నాను కదా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఆ
నైట్ కాఫీ తాగితే తొందరగ నిద్ర పట్టేది కాదు టూ డేస్
ఆ
సర్లే కదా అని చెప్పి ఈవినింగ్ టైమ్స్ మా ఆ తాగడం మానేసి మార్నింగ్ తాగ
కానీ కానీ
ఆ రోజు అసలు నిద్ర పట్టలేదు
అంటే కాఫీ తాగితే ఎక్కువ నిద్ర అంటే మనం చదువుకున్నప్పుడైనా మేలుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ కాఫీయే కదా తాగుతారు
ఆ అంటే కెఫేన్ ఉంటది కదా కాఫీలో హెల్త్ కి మంచిది అది సో నేను అందుకని అలవాటు చేసుకున్న తాగడం
ఆహా హ అంటే వెయిట్ గెయిన్ అయితరా దానికి లా వెయిట్ లాసా
వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అని ఏం లేదు
అవునా
బట్ అంటే లివర్ కి మంచిది కాఫీ అనేది
ఓ ఉమ్ అవును లే
నేను రీసెంట్ గానే తెలుసుకున్న లివర్కి మంచిది కాఫీ తాగితే అని
హా అంటే జస్ట్ వాటర్ వేసి కాఫీ పౌడర్ వేసి దాన్ని బాగ్ మంచిగా బాయిల్ చేసేసి తాగేస్తారు చక్కెర అవేమి వేయరా
ఆహా అలా కాదు ఇప్పుడు ముందే వాటర్ బాయిల్ చేయాలి
అదే ఊ
కా ఆ కాఫీ పొడేమో గ్లాస్లు వేసుకొని ఓ ఫుల్ ప్యాకెట్ కావాలంటే ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవచ్చు హాఫ్ టూన్ హాఫ్ స్పూన్ క్రిసిల్ సరిపోద్ది
అవును అంటే షుగర్ చాలా తక్కువ వేసుకోవాలి ఇంకా బాయిల్ వాటర్ వచ్చేసి గ్లాస్ వేసేసు కొని తాగేయడం అంతేనా
ఆ అంతే నార్మల్ కాఫీ ఎలా మిక్స్ చేసుకుంటామో అదే బట్ ఏంటంటే అక్కడ మిల్క్ ప్లేస్ లో ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాం అంతే
అంతే హ్మ్ అయ్యో అంటే ఇంక అసలు కాఫీ పౌడర్ ఏం మనం బాయిల్ చేయము అప్పుడు చాలా చేదుగ ఉంటది కదా కా
చెయ్యము బట్ ఇంకొకటి ఏంటంటే హెల్త్ కి మంచిదిరా అప్పుడప్పుడైనా తాగాలి
హ్మ్ హు
లేదు ఇవేం తాగం మేము మిల్క్ టీ ఏమి అలవాటులేదు అనుకుంటే గనుక బ్లూ కలర్ శంఖం పువ్వులు ఉంటాయి చూసావా
అవునవును తెల్సు అవి కూడా నీళ్లలో ఉడ్కబెట్ట తాగుతారు ఎర్లీ మార్నింగ్ తాగుతారు
ఆ ఎర్లీ మార్నింగ్ అని కాదు ఈవినింగ్ అయినా తాగొచ్చు అది ఆ మా మందార పూలు ఉంటాయి కదా రేఖ మందారం
అవునవును ఒక్కటే ఉంటది అది ఆ ఏమో ఇప్పుడు అవునా రేట్ చాలా ట్రై చేస్తున్నాం వెయిట్ గెయిన్ కాడానికనీ అది డైట్
వెయిట్ గెయిన్ కాదు కానీ ప్చ్ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ కాదు గాని ఫస్ట్ ఏంటంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటే లోపల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ రావాలి మనం
ఓ హ్మ్
ఫస్ట్ మొత్తం ఒకేసారి కాకుండా జంక్ ఫుడ్ తినడం స్లోగా తగ్గించాలి
తగ్గియాలి మనం అట్లా కాదు ఫస్ట్ స్టార్టింగే అంత
ఒకే సారి వదిలెకూడదు అది కూడా ఇప్పుడు ఏదన్నా మనం అలవాట్లు మార్చుకోవాలి అనుకుంటున్నామంటే.
హ్మ్ అది మెల్లిగా తగ్గించుకుంటు రావాలి. ఆ అదే కదా మేము తప్పు చేసేది అదే.
ఓకే సారి తగ్గించడం వల్ల ఏమైతదంటే వెయిట్ గెయిన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతు తో
ఆ
హెల్త్ కూడా ప్రాపర్గా ఉండదు ఏదో ఒకటి వస్తది. హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అయిపోతాయి ఒకేసారి తగ్గించడం వల్ల.
అవును అయితే చాలా లావ అయిపోతాం లేకపోతే బక్కగా అయిపోతాం.
బక్కగా ఉండడం అనేది మన తప్పు కాదులే గాని.
అంటే హాస్టల్ లో మేము సరిగ్గా తిన్నాం కదా ఇంకా గర్ల్స్ కి. అ మరి అంత బక్కకు ఉంటే ఏంది అంత బక్కకున్నావ్ అంత బక్కకున్నావ్ అంటారు బట్టలు చిక్. కువ ఫస్ట్ బక్కొల్లకి
అయ వాళ్ళు అట్లనే బాడీ షేమింగ్ చేస్తారులే గాని వేస్ట్ ఫెలోస్ కొంతమంది అంతే.
అంటే ఫుల్ ఆపోజిట్ అక్క నేను నా చెల్లి తను. చాలా అంటే మరి అంత లావు ఉండదు బాగుంటంది కరెక్ట్గా నేను ఏంటంటే బక్కగా ఉంటా నేచరే అంత చిన్నప్పటి నుండి ఊ.
కొంచెం పర్ఫెక్ట్గా ఉండేదాన్ని.
అ
ఇప్పుడు బక్కక తయారయినా ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవట్లా.
అయ అంటే అకు మదర్ అయితే కొంచెం లావ్ అయితారు కదా.
అమ్మ నాకు ఇంకా పెళ్ళ కాలేదమ్మ. ఓరి నాయనో అయ్యో నేను నాకు ఇంకా పెళ్లి కాలేదు ఓరి దేవుడా.
అయితే మన బ్యాచ్ అంటే మాది ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరూ పెళ్ళయిైన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఆ అందుక ఓకే అ అట్లయితే బక్కకుంటాంలే
అప్పుడు కూడా డైట్ మెయింటైన్ చెయ్యొచ్చురా.
అంటే హాస్టల్ కదక్క
మీరని కాదు మదర్స్ అన్నావు కదా బేబీ పుట్ తర్వాత
అంటే అప్పుడు డైట్ అంటే కష్టం కదక్క అంటే పిల్లలు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత. అంత డైట్ మెయింటైన్ చేస్తారు కదా.
ఆ నేను చెప్పేది అలా కాదు. ఇప్పుడు మనం తీసుకునే ఫుడే హెల్దీ వేలు తీసుకున్నాము అనుకో. డైట్ బ్యాలెన్స్ అవుతది.
హమ్ అవునా హలో
ఇప్పుడు స్నాక్స్ ఏం తినరా ఇంకా
మేము స్నాక్స్ పాయసం పెట్టింటే తినేసి వచ్చేసినామక్క.
ఓకే అంటే సిక్స్ అయితుంది కదా
అంటే ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో పెట్టేస్తారు ఇంకా మన ఇష్టం ఎప్పుడైనా వెళ్ళిసి తినేయోచ్చు
ఓకే హాఫ్ అన్ అవరా
ఆ అంటే ఆ టైమ్లో పెట్టుంటారు ఇంకా మన ఇష్టం కప్స్లో పెట్టేసి అక్కడ పెట్టింటారు మనం తీసేసుకొని తినేసి వాష్ చేసేసి అక్కడ పెట్టేయాలి
ఊహు
ఆ
స్టడీ ఏంటి
మేమ్ బీటెక్
ఓకే
ఉమ్ ఇంకా వన్ ఇయర్ ఉంటే అయిపోతుంది
ఇంకా జాబ్స్
అవును ఎంతున్న కాలేజీలోనే ట్రై చేసి దాంట్లోనే తెచ్చుకోవాలి వన్స్ బయటికెళ్ళి పోతే కష్టం ఎవరైనా రీఫ్
మీరు అలాగ ట్రై చేసి తెచ్చుకోవటమే బెటర్ మళ్ళీ ఇంట్లో పెళ్లి అది ఇది అంటారు
ఆ అంటే ఇప్పుడే ఇప్పటి కాలంలో అట్లట్ల ఏమి లేవు కదా మ్యారేజ్ అప్పట్లో అయితే ఇంకా స్టడీఇంగ్ టెన్త్ క్లాస్ అయిపోతేనే మ్యారేజ్ ఇప్పుడు అట్ల ఏం లేదు
నీకు ఇప్పుడు అలా అనిపిస్త పిస్తుంది ఎవరు లేరు అని బట్ చాలా మందికి ప్రాబ్లమే తెలుసా
అవునా అంటే ఇంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటే ఆ పేరెంట్స్ మైండ్ మార్చేదంతా పక్కనోళ్లే
అలాని కాదులే గాని వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఒకసారి మనం అర్ధం చేసుకోవాలిలే
అవును కొందరు అట్ల ఉంటారు
ఓకేరా మరైతే
ఊ సరే అక్క సారీ ఆ బాయ్
దేనికి
అంటే ఇందాక అట్లన్నాకదా తెలీదు అంటే కొందరు ఫీల్ అయితరు పోతారు ఆంటీ అన్నా ఆ ఓకే అయితే మన్న బ్యాచేయే
అ
సరే అక్క ఊ బాయ్ టంలాే మండలు